లో
హలో
ఆ
మ్ ఇంకా మీ పెళ్ళెట్ల జరిగింది ఆ ఇది విన్పిసుంది
నీకు ఇన్వైట్ కూడా చేసిన నేను
నాకు అప్పుడు ఎగ్జామ్స్ండే మిడ్ ఎగ్జామ్స్ండే అవిపోతే మళ్ళ ఆల్రెడీ అల్ ఒక ఎగ్జామ్ రాయలే అప్ ప్పుడు మళ్ళ అచ్చిన కూడా ఒక్కన్నె ఉంటా లేద్ లేద్ హన్మకొండనే అచ్ మళ్ళ అచ్చిన కూడా ఒక్కన్నే ఉండేటోన్ని
మ్ హూ
నైట్ టైమ్ అనుకుంటా పెళ్ళి
ఆ నైట్ క అ నైట్ టైమ్ లో ఉండే
ఆహా
ట్వుల్ తర్వాత ఐనయ్
ఆ ట్వుల్ తర్వాత స్నాప్స్ చూస్నా
స్నాప్స్
హా
ఉహు
నీ నువ్వు మాచెల్లే ఇద్దరి స్నాప్స్ ఎక్కువ నువ్వే పెట్నవ్ స్నాప్స్
నా అకౌంట్ నేన్ పెట్టా నా యకౌట్ అన్ నల్గురు దగ్గర ఉన్నాయ్
ఆహా స్నాప్ జుసిన్ మాత్రమ్ మీ ఫ్రెండ్ యష్ ఆ
రిసెప్షన్ది బాగా పెట్టింది స్నాప్స్
ఆ అ బానే పనిజేసిందనుకుంట్ అ యషు
ఆ ఆమె ఆ ముగ్గురు బాగా పని చేసింది ఫస్ట్ ఫంక్షన్ నుండి
ఆ ఎక్కువైతే ఈమనె చేస్తా ఈమనె జెసిన్దనుకుంటా
ఏ యషు అహ్ పోతో కూడా పెట్టింది
ఆహ్
ఎం
బిజీ ఐన తానిప్పుడు
తను హైదరాబాద్ ఎళ్ళింది ఆ హైదరాబాద్ లో ఉన్నాయ్ ఉమ్ అక్కడ ఎళ్తే ఇక్కడ వాళ్ళకు అందరికి మర్చిపోతారెమో
అక్కడ కజిన్స్ ఉంటారు
ఆ
ఎక్కడ ఎక్కడ ప్లేసులో అక్కన్నె ఉండాలి ఉహు డ్యాన్స్లు బానే జేసిర్ర హలో డ్యాన్స్ బాగా జెసిర్ర అంటున్నా
ఎక్కడ మా పెళ్ళికి ఎవరు యషు
ఆహ్
ఉమ్ హు
రీల్స్ చేసిరుగ రీల్స్ ఆ రీల్స్ తిరె ఐంది
అందరు ఫుల్ ఎంజయ్ ఎన్న పెళ్ళిలో రిలేటివ్స్ లేకుండే కొంచమే అన్ని ఫ్రెండ్స్ ఉమ్
అదే చ్-చెప్పిరు మా చెల్లెడ్సింది ని పెళ్ళికి పోత్ పోతనో పోనో అని జెప్పేడ్చింది
ఆ
ఇంట్ల గు ఇంట్ల గు ఇంట్ల గూర్చొనేడ్సీంది ఏడ్చినాంక మా పిన్ని పంపింద్
ఆ
ఏడ్-ఏడుతనే పంపిది మా పిన్ని తర్వాత ఆ గదే అ అ ఫస్ట్ ఏడ్స్ంది తోలా అంటే నైట్ టైమ్ అంటే తోలా అన్ జెప్పింది తర్వాత ఏడ్సీనంక నాతోనెడ్స్ కుంట మాట్లాడింది కాల్ మాట్లాడింది
ఆ
అప్పుడు విని పంపవచ్చుగా పిన్ని అన్ జెప్పి అన్నా
ఉమ్
అ మళ్ళా మార్నింగ్ పంపిందన్కుంటా మార్నింగ్ భవాన్ నీ యషు ఇద్దరచ్చిరంటే పంపింది
అ నైయీట్ ఇక్కన్నె ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్ళింది ఇంటికి మళ్ళా ఆహ్ ఎళ్ళలే రిసెప్షన్ అయినంక ఎళ్ళింది
ఆర్ మళ్ళ ఎదో రిసెప్షన్ అప్పుడేమో పంపలేదు రాలేదని చెప్పింది
మి చెల్లి రాలె
ఆ రి రిసెప్షన్ అపుడు రాలేదని చెప్పింది
యశ్వి ఇంక భవాని వచ్చింది
ఆ బాయ్స్ అందరు మీ ఫ్రెన్ కాలేజ్ ఫ్రెండ్స్ అహ్ లేకపోతే కాజీన్సా ఉమ్ వాళ్ళే చేశినట్టుంది మంచిగా
అందరు క్లాస్మేట్ నా శ్రీకాంత్ అని ఉన్నయి ఒక్కబ్బాయి
ఆహా వాళ్ళ కుషల అని జెప్పి ఒక పేరున్నది ఇన్స్టా
ఆ క్లాస్మేట్ అందరూ క్లాస్మేట్
ఒకదానివే ఉన్నవా మీ చెల్లె వాళ్ళు ఎవరు లేరా
మ ఇంట్లో
ఆ
చెల్లి ఇంక అమ్మా
ఉహ్మ్ లేరా ఇప్పుడు అంటున్న
ఉన్నయి ఇప్పుడే వచ్చింది
ఆహా
ఉమ్
స్టడి ఆ మీ చెల్లె
ఆహ్
స్టడీ ఆ మీ చెల్లె అంటున్న
ఏం స్టడి
ఆ చదువుతుందా అ ఇంటరా ఎట్లా అని
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్
ఆ ఇప్పుడు సిక్స్త్ దా మార్క్స్ ఇన్ రిజల్ట్
ఉమ్ మీ ఓన్ చెల్లె తమ్ముడు చెన్ లేదు
నాకు తమ్ముడు
ఉమ్ ఒక్కటె
ఒక్కడె ఇద్దరం నేను తమ్ముడు తమ్ముడు సెకండ్ ఇయర్ బీటెక్ హైద్రాబాద్
ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలి
ఏమని చెప్పాలి అని తున్న దొరుకుతలె టాపిక్స్
ఆహ్ అదే
మీరు ఏమన్న కోచింగ్ పోకపోయిరు హలో ఏదన్న కోచింగ్కు
ఆ కోచింగ్ అయితే వెల్లట్లే
ఇంట్లో నార్మల్గా ఉంటాయి కదా క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్
ఆ అంతా లేదు
ఇంట్రెస్ట్ లేదా
చూస్తా
ఉహు
అయినాక
ఉ
అందరయితే ఎంట్రెన్స్ కోసం ఆ టైమ్ పాస్ ఆ
ఆహా రోజు త మీ అక్క వాళ్ళ కొడుకా
హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ల కొడుకు ఉ ఉ
ఆహా తమ్ముడా అన్న న్న
తమ్ముడు లవ్ మ్యారేజ్ ఆ రెండు రెండు పిల్లలు
ఆహా మీ అన్నయ్య వాళ్ళ కొడుకు అనుకున్నా
తమ్ముడు అందరూ అదే అంటారు
అంటే ఆయన కూడా ఏజ్లో పెద్ద నే నీకన్నా పెద్ద ఉన్నా అనుకుంటన్న
ఉహు
ఉహు
అది తిను వేస్తా ఆ
ప్రిపేర్ అయినా కర్రీ రైస్ ఇట్లా
ఉ మామ్మీ చేస్తది ఇప్పుడు
మీరు
మేం ఫోన్ చూస్తా
అయ్యయ్యో మీ హస్బెండ్ చెఫ్ అనుకుంటాగా
ఎస్ మామ అత్తారింట్లో అందరూ చెఫ్
అందరు బాయ్స్ చెత్తరు నువ్ స్నాప్ బెట్నప్పుడు చూసిన
ఆ నేను ఒక్కరే నాకు రాదు
నేర్చుకోపోయారు యూట్యూబ్ లో ఆ నేర్చుకోపోయరు నేర్చుకోకపోయినవ్ అంటున్నా
అర్ధం కాలే
ఆ నేర్స్కోండి ప్రిపేర్ చేయడం నెర్చ్
ఆ నేర్చుకుంటున్నా
ఉహు ఆఓ
ఇంక మీ పెళ్లి ఎప్పుడు
మా పెళ్లి ఇప్పుడే కాదు మాది ఇంకా టైం ఇంకా ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్
బాఫురే
ఇంకా మా చిన్న ఏజే అంత అంతే ఇప్పుడేయ్యరు మాకు బాయిస్కి ఫస్ట్ జాబ్స్ ఉండాలి జాబ్స్ ఉంటనే ఆ ఫస్ట్ జాక్స్ ఉండాలా జాక్స్ లేపోతే ప్
మ్ హు ఒక లవ్ మ్యారేజ్ చేస్తే దొరుకుతది పిల్
లవ్ మ్యారేజ్ చేస్తే దొర్ చేసుకోవచ్చు కానీ ఇళ్ళకెళ్ళి ఎల్లగొడ్తరు నేస్టు
ఆ
వాళ్ళన్ పెళ్లి ఏస్కోవాలంటే జాబ్ ఉండాలి ఆ జాబ్ మాకిప్పుడే రావు
మ్
కోసం ట్రై చేత్తుంటే గాలి చిల్లర్ చిల్లర్లెక్క తిరుగుతుర్రంటరు
ఆ
మ్
ప్రాబ్లమ్ బాగా
మ్ మళ్ళీ మళ్ళానాది బీటెక్కు నదీ ఇంకెంతుంటదో ఎట్లుంటదో ఎల్వద్ జాబు రాకపోతే
ఆ
చిన్న చిన్నయ్ అంటే రిఫ్రెన్స్ వల్ల ఓవోచ్చు గనీ అక్కడ కంపెనీలా ఇంటర్వ్యూ లాంటియుంటయ్ ఇంటర్వ్యూ త్రీ టైప్స్ ఉంటయ్
మ్
అక్కడ వోతై హెచ్ఆర్ రౌండ్స్ అన్ జెప్పి ఉంటయ్ అల్లా
అహ
ఇంటర్వ్యూస్ అవ్వీవ్వి మళ్ళా మక్ స్కిల్స్ లెవ్ ఎం లేవ్ అంతా పోడింగ్ స్కిల్స్
ఆ కోడింగ్స్ మెయిన్
మ్
నెక్స్ట్ టైం సాఫ్ట్వేర్లనే గౌర్నమెంట్
ఆ లేద్ లేద్ అంటే బైట ప్రిపేర్ ఐతా గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్
గ్రూప్ గ్జామ్
మొన్నోక రైల్వే రాష్నా గనీ రాలేదు
మ్ హు రైల్వే ఐతే అందరూ రాస్కూన్నారు
టైం జర్ప్ మ్ అదే ట్ టై అంటే టైం జరిపోలే హండ్రెడ్ లా టొంటీ సెవెన్ కొషన్స్ అటెంప్ట్ చేష్నా అల్లా ఫిఫ్టీన్ మార్క్స్ అ త్తే లెవెన్ అంటే ఫిఫ్టీన్ రైట్ లెవెన్ రాంగ్ ఫోర్ మార్క్స్ వొయ్నైయ్ వన్ బై వన్ బై త్రీ మాక్స్ నెగిటివ్
సరే మరి తర్వాత చేస్తా
ఆ సరే బాయ్
భాష్